హలో ఆ ఏం లేదు మీరేం చెత్తార్రు
ఏం లేదండి టీవీ చూత్తన్నం
తిన్నారా అన్నం
తిన్నామండి మీరు తిన్నారా
తిన్న
ప్పాలండి మీరు
ఏం లేదు గాలికి తిరుగుతాన్నా గాలి కొట్టుకవొతానా కొట్టుకవోనా అని మీరేం జే
ఏం లేదండి అంత బక్కగా ఉన్నారండి మీరు
సున్నా బక్కకున్నానా లడ్డుగున్నానా గాలిక్కోట్టుకపోతనా కొట్టుకపోనా అనేసి జు తన ఎంతదీనినా ఎంత గట్ ఎంత గట్టిగా గాలాచ్చిన కొట్టుకోపోవతలేనికి ఇంత కూడా జరుగు తలేదు ఆమడంతా కూడా జరుగుతలేదు ఆ లడ్డుగానే ఉన్న ఏం చేత్తల్లండి మీరు
మేమేం చెత్తరేమండి మీరు
ఏం లేదండి మీకు కోళ్లున్నాయా అండి
లెవ్వండి
అయ్యో లేవ్వా ఆ మాకు ఏమో నాకు అంటే కోడి గుడ్డు పెట్టి పిల్లలు పెడితే తెలుసు శాండి మీకు మ్ అయితే మా కోడి ఐదు గుడ్లు పెట్టిందండి గుడ్లు పెట్టినాంక పిల్లలు చేసిన్ద పిల్లలు చేసినంక మా వాళ్ళు ఇడ్షీపెట్టిలాండి ఇడ్షీపెడితే అవి వి కోడి పిల్లలు ఉన్నాయి కదండి చిన్న పిల్లలు అవి పందుకోక్కులు తిన్నాయిండి మొత్తం అన్ని చనిపోయినాయండి ఐదు పిల్లలు ఉంటే ఐదు చనిపోయినాయి యండి ఆ కోడికేమో అంటే పిల్లలు కోడి పొడుస్తది కదండి అలాంటి ఇదేం పొడవదండి ఇంకా సైలెంట్ ఉంటదిని హలో
పందికొక్కులు కూడా తింటాయా అండి
ఆ తింటాయండి పందుకొక్కులు తింటాయి సుందలికలు కూడా తింటాయిట అండి కోడి పిల్లలను కోళ్లని
కుక్కలు తింటాయనే తెలుసండి పందికొక్కులు సుందేలుకలు తింటాయని తెల్వదండి మాకు
మ్ నండి అయితే తిన్నాయండి ఒక్కటే కోడుంటే ఆ కోడు పిల్లలు తిన్నాయన్న చల్నా చ చ్చిపోయినాయండి ఇగ లేవండి మాకొకటే కోడుందండి
ఆ కోడొక్కట ఉందండి వాళ్ళ అమ్మ
ఆ వళ్లమ్మ ఒక కో ఒక ఒకటే కోడుంది పిల్లలు అయ్యి చనిపోయినాయండి ఒకటే రోజు ఒకటేసారి మొత్తం అదేంటి వాటి ఈ కాళ్ళు తలకాయ తప్పించి దాని బాడీ లాంటే దాన్ని మొత్తం తిన్నయండి ఒక్కటేమిశిపెట్టకుండా
మీరండుకొని తినపోయిల్లండి మరి
అంత పెద్దగా అది ఏంటి రెండు కిలలు కీళ నర కిలా అయితే తింటే అదొ ఒకటి కదండి అవి చిన్న పిల్లలండి గింతె పుట్టినంక రొండు దంట్లు ఉంటాయ్ చూడండి
అవునా అండి
ఆ అవునండి ఉగాసుందేలికలు పిల్లిళ్లు పాములు పట్టిన కొళ్ళు తినమండి
వాటిని అమ్మపోయిల్లండి మరి సుందేల్కళన్ వాటిని చంప పొయిల్ళు మరి
అయి సంపదాం అన్న అవి దొరకవండి అవి చీకట్లా ఎళ్తయండి అవ్వి మనుషుల్ లేనప్పుడు బయటికెళ్తాయండి అవ రంధ్రాలు చేసుకుంటాయి కదండవ్
మీకాడ ఉన్నాయండి పాన్నీ
అంటే మది ఇట్లా చుట్టుపక్కల అన్ని చెట్లు అన్ని చెట్లు ఉంటాయ అదేంటి పొలాలు ఉంటాయి అట్లా అనేసి అన్ని మా ఇంటికి మంచిగొస్తాయండి మా ఇల్లు లాస్ట్
మాకాడ కూరగాయలు అమ్మత్తనయ్ అండి ఇంకేన్నా కావాల్నా
మాకేమద్దండి మా నాన్న ఇప్పుడే చపల్ దేచ్చిండండి చపలు మా నాన్నగడిగి నండి ఇగ మా అమ్మ వండుతది
అవునండి ఈ రోజు రావాలండి మీ ఇంటికి మరి
మీ
ఒత్తే ఎస్తారండి
మీరు మా మీ అంటే మీరు ఎక్కడ ఉంటారో అది మాకు వాట్సాప్ లో షె అంటే పెట్ వాట్ వాట్సాప్ లో పెట్టిర్ అనుకోండి నేను అక్కడికొచ్చి మిమ్మల్ని తీసుకొనచ్చి చేపల కూర మామ్మల్లోది నీకు పెడ్ తానండి
అవునా అండి మాకడ్ త్తనయండి వానకి
ఏంటిందండి
దువ్వెండ్లు తెలుసాండి చిన్నప్పుడు ఆడుకునేది దువ్వెండ్లతోని
అవునండి ఏమో అండి నాకె దెల్వదండి అవి ఎట్లుంటయండి
అవ్వా దువ్వెనే దానికి తోకకి దారం కట్టి చిన్న పిల్లల్ ఎగిరేత్తరండీ వాట్
అవునాండి
అ మా ఇంటికాడ అంతమ ట్టి పోపిచ్చినం మా మట్టిల ఆడుకుంటాన నేను
మీర్ అంత చిన్నపిల్లనాండి మీరు
పిల్లాని కాదు గాని మా ఇంట్లో చిన్నదాన్నిండి నేను కొంచెం గావరం ఎక్కువ అండి నాక్ అవునండి మిరాడుకోరాండి
అండి మారే
కాలేదండి
కాలేదండి ఏం చేస్తదండి మీ అక్క
ఏం లేదండి చదువుకుంటాందండి
అవునండి మీరు కూడా అంటే కళాశాలకి పోతారా స్కూల్కెలావ్ ఎక ఏడికి పోతారం.
కళాశాలనేనండి కళాశాలనేనండి డిగ్రీ. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి నేను మీరండి.
నేను డిగ్రీ అయిపోయిందండి మొన్ననే. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పిజి అన్న చేయాలి లేకుంటే ఇంకా ఏమన్నా చూడస్తు. చూసుకోవాలండి.
చెప్పాలాండి.
ఇక చూడాలండి ఇప్పుడు ఇంకా ఇగ ఇంక ఎటన్నా పోయి చూసుకోవాలండి. ఎప్పుడు ఇంటి దగ్గరనే ఉన్నాండి ఇంకా ఎటైనా పోయి చూసుకోవాలండి ఇక బయటికి పోయి.
ఎండాకాలం అంతా ఏం చేసింలాండి మీరు.
ఎండాకాలం అంటే ఇక ఏం చేసినంటే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అండి. ఉమ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి పోయి ఉమ్ లేదండి. లేదండి.
కాలేదండి ఇంకా.
లేదండి కాలే అండి. ఏంటిదండి స్ట్రక్ అయితంది మీది.
చేసుకుంటార మీరు.
ఆహ్ చూడండి చూడండి మీరు నేను మంచిగా ఫ్రెండ్స్ లాగా ఉన్. వచ్చండి మీ ఇంటి పక్కన మీ ఇంటి వాళ్లను చూస్తే. అంతే మంచిగా మన ఇద్దరం కలిసి మెలిసి ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చండి.
అవునా అండి రోజు ఆడుకోవచ్చు మనం కూడా పక్.
అవును పచ్చిసి ఆడుకోవచ్చు ఆ దుబ్బలో కూడా ఆడుకోవచ్చు అండి.
మట్టిలా కూడా ఆడు.
మట్టిలో కూడా ఆడుకోవచ్చండి. ఇద్దరు చిన్న పొరాగలలేక్క ఈత. మళ్ళ పోవచ్చాంటే ఆ ముందకాయలు తేంపుకోచ్చుకోవచ్చు మీ ఇంటి వెనక.
భర్త ఊకుంటాడా అండి నాతో ఆడితే మరి. ఆహ్ నీకు తెలుసా అండి ముందే.
ఉమ్ తెలుసండి మీరు చూద్దాలేరండి మిమ్మల్ని ఏమంటారండి.
అంతే అంటారా అండి చెప్పండి ఇంకా.
మీరే చెప్పాలండి ఇంకా.
ఇక్కడ వర్షం వత్తలేదు కాని గాలి అయితే ఊకొస్తాంది.
పది రోజులు అయితాంది వానరాక.
మా దగ్గ. దగ్గర కూడా అండి గాలి వాన వస్తది గాని వర్షం గాలితోనే పోతంది.
అవునండి.
మా పెద్దోళ్ళు అందరూ తిడతాండ్రు వానపడుత లేదని.
ప్చ్ దేవుని తిడతారా అండి మిమ్మల్ని.
నన్ను ఎందుకు తిడుతారండి దేవుడిని తిడతారు వర్షం పడిచ్చేది నేనా దేవుడా అండి.
ఆహ్ అంటే వార్షం దావట్లేదని తిడుతళ్ అంటే మరి ఎవరిని అని తెలువా.
దేవునండి.
వాళ్ళు చేస్తానే నేను మాట్లాడతానూ.
ఆహ్ చెప్పండి.
ఏం చెప్పాలి ఇంకా.
ఏం లేదండి.
ఎందుకు ఎం కూర వండిలండి మీరు ఇప్పుడు మీర ఏమన్నా కూరలు వండుతారండి మీకు కొం వచ్చా
నాకు వంట రాదండి
వంట రాదండి మీ అమ్మా చేస్తే కూర్చొని తింటార అండి.
ఏ మీరండి అన్ని ఎతార?
నేను కొన్ని కొన్ని కూరలు వండుతాని
అవునా అండి
మాములండి
మా ఇంటి బంగారం సినిమా చుసిలాం
లేదండి డౌన్లోడ్ చేసుకున్నాండి చూడాలండి ఇగ
అవునా అండి మీ ఈరోజు సై సగం చూసినండి
అవునా పెద్ద మూవీ కూడా ఉందండి డౌన్లోడ్ చేసి మీకు కావాలంటే చెప్పండి మీ షేర్ చేస్తా వాట్సాప్ లో
చెయ్యండి నాకు కావాలండి పెద్ధి మూవీ
అవునండి మీకు మా అదంటే మా లోకేష్ పెడతా అంటే మా అంటే మేము ఎక్కడున్టే మమ్ చెప్తాన్నా కదా అండి మీరు మా ఇంటికి వస్తే నేను మీకు ఆ పెద్ద మూవీ షేర్ చేస్తానండి
నేను కూడా పెద్ద మూవి అనుకొని వేరే సినిమా డౌన్లోడ్ చేసుకున్నా అండి.
హ్ అవునండి అట్లెట్లో మా అంత ఈజీగా నమ్మేళండి యూట్యూబ్ లకు అంత తొందర వస్తుందని
అక్కడ అంతా సేమ్ అట్లనే ఉంద పెద్ధి మేవలు ఉన్నట్టే
అవునా అన్ని
చెప్పండి ఇంకా
ఏముంది ఏం లేదండి ఇగో మా అక్క ఏం చేస్తుందండి లైట్ లేదు ఏం లేదు కానీ ఆమ్లే ఒక గుడ్డు తీసుకుందండి గుడ్డు గ్యాస్ తెలుసు కదం డి గ్యా గ్యాస్ మీచని నిపులొత్త జుడం
ఆ
మంట వచ్చే మీద గుడ్డు పెట్టిందిండి ఉత్తి ఉత్తి గుడ్డే అంటే పచ్చి గుడ్డే దాని మీద పెట్టి
అట్లట్ల పెట్టినన్ని మాడిపోదా అది
అంటే అంటు పెట్టలేదండి ఇక దాన్ని ఏం చేస్తుందో చూడాలండి గ్యాస్ అయితే అంటు పెట్టిందండి దాని పైన గి న్నె పెట్టిందండి గిన్నెల నూనె కూడా పోసినట్టుందండి.
మీరు తింటారా అండి అక్క ఎత్త అంటే?
అబ్బో నేను తినలేనండి మళ్ళీ ఆస్పి దావాకాడ్ల కుర కదండి అంత లేదం డి నా దగ్గర ఇప్పుడు ఊరికే అంత అనేది అవును అంటేగా మంచి తినే ఎత్తదిండి కాకపోతే ఇక కొంచెం మా అక్క కాబట్టి ఇగ కొన్ని అట్లా అట్లా అలే కదా అండి
అవునా అండి మీరు చాలా బాగా మాట్లాడతాలండి.
అవునండి మీరు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారండి అసలు మీరైతే నేను చూస్తుంటే ఒక ఫ్రెండ్ లాగా అనిపిస్తుందండి నాకు చిన్న నాటి ఫ్రెండ్ గుర్తొస్తుంది. అండి నిన్ను చూస్తుంటేన అయితే మా ఫ్రెండ్ కూడా న ఇలాగే మాట్లాడు
అవునా అండి మనం కూడా ఇప్పకెళ్ళి దోస్తులం అయిదాం అండి.
ఆ అవుదామండి నువ్వు నేను దోస్తులమ్మయి మనిషా అదేంటిది మంచిగా తిరుగుదామండి అన్ని తిరిగి వచ్చి అన్ని మంచిగా ఎంజాయ్ చేద్దా.
మా మా దోస్తు ఉన్నదండి ఏడికి రాదు నాతోని.
అవునండి మొన్న మా దోస్తులు అదేంటిది మా ఊరు పక్కన. ఆహ్ పని ఉంది పోదాందానింటే సరే అన్నదండి ఇక ఆమె అక్కడనే పెట్టిందండి. దిని ఇక్కడనే పెట్టినం అండి ఇకా పోనే పోలేదండి.
పన్నెండు అది.
అవలేదు నాదే అండి చెప్పినండి సరే అన్నదండి ఇంకా తెల్లారినంక కొంచెం నే. నేను కొంచెం శాడ్ అంటే బాధలో ఉన్నానండి ఇంకా.
ఆహ్ మీరు చేప్తే తను వచ్చే మీరు చేప్తే ఆమె వచ్చేదేమో అండి.
నేను అయితే ఆహ్ రేపు కూడా పోదామా. అనుకుంటానండి మా ఫ్రెండ్ కు చెప్పాలని. మరి వస్తదో రాదో అనేసి ఆహ్. ఆహ్ బాయ్ అండి.
సరే శుభరాత్రి అండి.
ఆహ్ శుభరాత్రి అండి. శుభరాత్రి అండి